హలో
హలో బాగున్నదా అండి హె ఆ బావున్నా మీర్ రు మీరు బాగున్నార అండి ఏం లేదండి క్యాజువల్ గా వాకింగ్ చేస్ ను వాకింగ్ చేస్తున్నాం మీరు
మీర్
మీరు
మీరు తిన్నారా
ఆ ఆద్ తిన్నామండి ఆ తిన్నామండి ఆ ఆ తిన్నామ్
ఓకే ఏం ఏం తిన్నారండి
ఆ అదే దాల్ రైస్ పప్పన్నం మీరు
అవునా అండి నేన వచ్చేసి ఎగ్ పలావ్ ఎగ్ పలావ్ దాలండి
అ మీరే అను
ఓకే ఆ హలో హలో ఆ మీరు ఎక్కువగా ఎ ఎక్కడ షాపింగ్ ఎక్కడ షాపింగ్ చేస్తారండి
తే మిన్త్ర లో మిన్త్ర అండి మీరు
మిన్త్ర లోన ఆ మీను ఓ ఓకే ఆఫ్లైన్ లో అయితే ఎక్కడ చేస్తారు
ఆఫ్లైన్ లో అయితే రీసెంట్ గా నేను ట్రెండ్స్ లో పోతాను అవి నచ్చినవి ట్రై చేస్తాను. అవి స్కా స్కాన్ చేసుకొని ఆ నంబర్ని అజీలో ట్రై చేస్తే తక్కువ పడతాయ్
ఓకే అ జీలో పెట్టుకుంటారు ఓకే ఇంకా టెన్ అవునా అండి నెక్స్ట్ టైమ్ ట్రై చేస్తాను ఇంకా ట్రెండ్స్ కాకున్నట్లు ఇంక ఇక్కడ ట్రై చేస్తారు
అంతే అండి ట్రెండ్స్ మిన్త్ర నేను మోస్ట్లీ ఇంకెక్కడికి నేను ట్రై
అవునా అండి ఐ మీన్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయా ఓకే ఆ నేనుచ్చేసి నాకు నినే ఏమైనా ఆఫ్లైన్ బయట ఏమనా ఎక్కడైనా మా ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళేప్పుడు మంచి డ్రెస్ నాకు అనిపించింది అనుకో తీసేసుకుంటానండి లేకపోతే ఆన్లైన్ లో నేను నేను ఎక్కువ నేను కూడా అజియోలో వెడతాను లేకపోతే మిత్ర ఇంగా హలో
ట్రైల్ చే ట్రైల్ చేసి సే బెటర్ కదండి ఆన్లైన్ కంటే
ఆ ఆన్లైన్ లోయి అతే మనకి కూపన్స్ మన కలర్స్ ఇక్కడ అన్ని మనం ఫిల్టర్ చేసుకోవచ్చు వచ్చు కదా బెటరు అక్కడ మనము ఆఫ్లైన్ లోకి వెళ్ళాం అనుకో అవన్నీ మనకు నచ్చిన కలర్ దొరకవు సైజెస్ ఉండవు ఆ సో అప్పుడు కష్టమవుతుంది కదా ఎక్కడైతే మనము సైజ్ చూసుకోవచ్చు బ్రాండ్ చూస్ కోవచ్చు ఏ బ్రాండ్ అని క్లాత్ ఏ క్లాత్ అని చూసుకోవచ్చు సో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి సైజెస్ అయినా మనకు ఆఫ్లైన్ లో అలా దొరకదు నేను నాకేమనంగా వెళ్లినప్ ఇప్పుడు నా కరెక్ట్ సైజు నాకు ఫేస్ కి నా ఫా ఆ డ్రెస్ సూట్ అవుతుంది అంటే ఆఫ్లైన్ లోనే తీసుకుంటా లేదంటే ఇంగా ఆన్లైన్ అండి
ట్రై ఏస్ తారా నార్మల్గా నేనా
నార్ ముహ మామూలే అండి ఐ మీన్ నాకు రాబట్ డియర్ ఫ్రెండ్లీ
ఏ చెల్ నేను మల్ల అట్ల ట్రై జైరా
ఆహ
హెచ్ఎండి లాంటి బ్రాండ్ డిస్క్.
ఆహ్ హెచ్ఎంఎం ట్రై చేస్తా. ఎక్కువ అజీలో అవే కదా ఉంటుండేది ఆహ్ తీసుకుంటానండి. కోజియో లో.
ఉమ్.
ఉమ్
నార్మల్ షెట్స్ అండి షర్ట్స్. నార్మల్గా టీషర్ట్స్ అంతే. క్యాజువల్ ఆహ్ ఎలా క్యాజువల్ ఐ. తిన మంటే మరీ ఓవర్గా. టాన్ అలాంటివి అయితే. ఇదే బాబు.
ఓకే ఐ మీన్ చెక్సా లేకపోతే నార్మల్ పే ప్లనా.
బోత్ రెండు. కలర్ కలర్ అండ్ క్లాత్ బట్. టి
ఓకే మీరేకా లెనిన్. క్లాత్ ఓ.
ఫస్ట్ ప్రిఫర్ చేస్తాంటే బ్లాక్ ప్రిఫర్ చేస్తాం ఫస్ట్ పక్కాగా తర్వాత మేరున్ అంటే అని డార్క్ కలర్స్ అవైతే మన స్కిన్ టోన్ హైలైట్. చే జాసేస్ ఉంటాయి.
అట్లయితే మీరు బ్లాక్ తీసుకుంటున్నారంటే మీరు వైట్ ఉన్నారానా.
అంత అంతలేదు బ్లాక్గా ఉన్నాం ఇంకొంచెం. కొంచెం తెల్లగా కనీపిం
ఆహ్ ఎక్కువ అందరు బ్లాకే లే. కొంతమంది ఎందుకంటే అపు
అవున అవును లేదు లేదు మేము అని డార్క్ కలర్స్ తెల్లగ కనిపించడం కోసం. వైట్ నా దగ్గర ఒక్క షర్ట్ కూడా లేదు.
వైట్ ఒక షర్ట్ కూడా లేదా. బాయ్స్ అందరు బాయ్స్ ఎక్కువ వైట్ షర్ట్స్. తీసుకుంటారు కదా.
అవును బట్ నాకి అది హైలైట్ అయిపోయి నేను షర్ట్. మెరుస్తుంది నేను నల్లగా కనిపిస్తా అని చెప్పి.
ఓకే ఆహ్ అయితేరి. బ్లాక్ కలర్ అయితే ఫేస్ సే ఒకవేళ మనం డల్ కాల. కలర్ లో ఉన్నాం అనుకో.
ఆహ్ మరి ఎంత సేమ్ ఉండదండి. ఆహ్ ప్యూర్ బ్లాక్ లో మనం కొంచెం. బయటికి కనిపిస్తాం అన్నమాట అలా అనీ అ
ఓకే ఓకే ఓకే ఆహా ఇప్పుడు ఎక్కడైనా ఫిన్ క్షన్ కెళ్ళినప్పుడు వైట్ అండ్ వైట్ అ అది ఏసుకోవడము కామన్ అయిపోయింది కదా అంతా వైట్ వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్
హా అది కామన్ అవి మంత కామన్ డేవి నచ్చవు నాకు
ఓకే ఓ
సోమ్ టైమ్స్ ఎక్స్పెరిమెంట్ చేయాలి.
ఒకే బ్రాండ్స్ యూస్ చేస్తారు ఎక్కువ
ఐలాండ నెట్ప్లాండ్
అవునా ఓకే ఏమైనా ప్రొడక్ట్ యూస్ చేస్తారా అండి ఫేస్కైనా
ఫేస్ అంటే ఒక్క ఫేస్ వాష్ యూస్ చేస్ అండి ఎప్పుడైనా పింపుల్స్ అట్ల వచ్చినయి అనుకో ఆ ఒకటి యూస్ చేస్తా అన్నమాట. ఫేస్ వాష్ అంతక్ మించి ఏం యూస్ నేను ఒకప్పుడు యూస్ చేస్తుండే తర్వాత యూస్ చేయలే అన్నది.
ఇంకా ఏమైనా సన్ స్క్రీను అవేం యూస్ చేయరా.
యూస్ చేయాలనిపించలేదండి యూస్ చేస్ మరీ నాకు సెట్ అవ్వట్లేదు పింపుల్స్ వచ్చిపోతున్నాయి ఆ వచ్చిపోతున్నాయి అందుకే నేన్ ఆ స్టాప్ చేస్తే నార్మల్గా ఉంటది.
ఓకే
హెయిర్ కేర్ అన్నీ ఉన్నయి నా దగ్గర కానీ యూస్ చేయను
ఓకే ఐ మీన్ ఈ యూస్ చేసే సోప్ మనం ఎండకి ఎళ్ళప్పుడు అప్పుడు. బెటర్ కదా లేకపోతే డైరెక్ట్ సన్ అనేది ఫేస్
అవు అవును అంటే చెమ చెమట పట్టి ఆ స్వెట్కి మొత్తం తడిసిపోతుందండి ఫేసు.
ఓకే
ఆ అంటే మాకు ఆ అక్కడ ఉన్నాం అని వతే కాలేజ్ దగ్గర ఉన్నప్పుడు కాలేజ్లో ఏ సి ఉంటుంది కాబట్టి. ఉమ్ జస్ట్ వచ్చిపోయిందంతే. టూ మినిట్స్ పక్కన జర్నీ. సో అంతేం అనిపియలేదు నాక్. అ
హు మహ్
అవన్నీ యూస్ చేయట్లేదు.
ఓకే షర్ట్లా మేము అయితే గర్ల్స్ గర్ల్స్ హైస్ సార్ తెలుసు కదా అన్ని యూస్ చేస్తారు పే సెట్టే స్కిన్ కేరు ఫేస్ వాషు వా టోనర్. సన్ స్క్రీను సీరము కొంచెం మాయిశ్చ.
లిప్బామ్ లిప్స్టిక్ అండ్ ఐలైనర్ ఆ మస్కారా మస్కారా. ఆ హి
నైట్ క్రీము ఏవో అన్నీ చాలా చాలా ఉండి డి దానికే అవన్నీ యూస్ చేయడం వల్ల ఫేస్ బాగ్గనిపిస్తుంది
అంత ఓపిక ఎక్కడ ఉంటదని అన్ని పెట్టుకొని అన్ని అన్ని యూజ్ చేసిన టైమే ఉండదు మాకసలు.
బట్ ఫీమేల్స్ అవన్నీ మెయింటైన్ చేసు కుంట యుషస్ గ్రేట్ కదా టైమ్ అ అడ్జస్ట్ చేసుకొని వాటికి టైం కే టయించి ఫేస్ కి స్కిన్ కి బాడీకి హ్మ్
అదేంది ఫేస్ వాష్ అవన్ని కాదు వాటర్ వాటర్ ఏదో ఒక సోప్ వేసేస్తారు అయిపోయా అదే స్కిన్ కేేర్ ఇంగ దానికి అదే స్కిన్ కేర్ మెన్సైతే
ఆ అవునండి బట్ ఫీమేల్స్ అట్ ఫీమేల్స్ సోప్ వాడరు బాడీ మాయిశ్చరైజర్స్, బాడీ లోషన్స్ బాడీ వాష్, ఫేస్
చేస్తాం ఇంకా
స్కిన్, స్కిన్ కా దానిక్ కే నెలా నెలా ఒక ఫోర్ టు ఫైవ్ కే పెడతా ఉంటరు.
నెలంత వస్తది ఫార్టీ రూపీస్ కి.
ఇప్పుడు అన్నీ ప్రొడక్ట్స్ మంచి ప్రొడక్ట్స్ సిరమ్ తీసుకోవాలంటే సి క్స్ హండ్రెడ్, సెవెన్ హండ్రెడ్ ఒక సిరం. ఆ మంచిది. ఇంగా ఆ సిరం ఒక టూ మంత్స్ దాకా వస్తుంది అనుకో మనం అలా అలా యూస్ చేస్తే అ ఇట్లా చాలా ప్రాడక్ట్స్ తీసుకోవాలంటే ఇంగా అంటే హెయిర్ ప్యాక్ అంట, అయ్యో హెయిర్ సిరమ్ అంట కండిష్ నరు, షాంపు చాలా పెద్దగ ఉంటాయి. సో వాళ్ళకి ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ కే దాకా కావాల్సి ఉంటాది. ఇవి ఓన్లీ స్కిన్ కేర్ మాత్రమే మళ్ళీ మేకప్ అంటే ఇంక మేకప్ కి ఇంకెంతో.
పెద్దగనే పడుతది.
ఆ ఇంగ మేకప్ ప్రొడక్ట్స్ అండింగ అయ్యో
మాకు ఫార్టీ రూపీస్ పెట్టి మైసూర్ సాండెల్ తీసుకుంటే వన్ మంత్ వస్తదండి, జస్ట్ ఫార్టీ రూపీస్ ఫోర్ తౌసండ్ నుం నుంచి టూ జీరోస్ కవర్ చేసుకుందాం. ఫార్టీ రూపీస్ సెట్.
బాయ్స్ కి ఎట్లైన ఎక్స్పెన్సెస్ తక్కువ లెం డి ఫీమెల్స్ కి ఎక్కువ.
అంటే పెడితే చాలా ఉండాయి కానీ పెటర్ అంతే అంత టైం ఎందుకు పెడితవ్ ఆ ప్లేస్ లో ఒక ట్వంటీ రీల్స్ అయినా కంప్లీట్ చేయచ్చు అను కుంట బాయ్స్.
ఉమ్ ఆ మీర్ ఈ మధ్య ఎక్కువ పబ్బ లంత్ జిమ్ క పెట్టడం ప్ర ప్రోటీన్ షేక్స్ కి దానికి దీనికి ఎక్కువ పెడతారు కదండీ ఉమ్మ్
అది వన్ మంత్ వన్ మంత్ అంతే లేదు లేదండి నేను త్రీ టూ టూ త్రీ ఇయర్స్ గా నేను హోంవర్క్ కొడుచ ఉంటా జిమ్ కసల్కవెళ్లను జిమ్ కెళ్తే అసలు వెళద అన్న హోమ్ వర్క్ అవుట్స్ జిమ్ కెళ్తే మరి ఆ పర్ఫెక్ట్ డైట్లో ఉండల జిమ్ వెళ్ళకపోతే మనకి ఇష్ట నచ్చ నచ్చింది తినొచ్చు
ఓకే వాళ్ళు చెప్పిందే చేయాలి
అయిన అంతా అసరం లేదండి నాక అన్నీ
ఉమ్మ్ ఓకే మీరు ఆన్ ఐ మీన్ ఏమన్ తమిల్ స అనియమ
ఆ అవున్ నాదగ్గర డబుస్ ఉన్నాయి డబుల్స్ హండ్రైడ్ సిస్ బ్యాండ్స్ అట్లున్నాయి
ఓకే మళ్ళీ ప్రోటీన్ షేక్స్ ఏమ్మోవేమి తీసుక్ కుంటున్నారా లేకపోతే ఓకే డైరెక్ట్ ఫుడ్ డైరెక్ట్ ఫుడ్ కొంతమంది స్వీట్ అవాయిడ్ చేయడము
ఆ నే అళ లేదండి
ఫాస్ట్ ఫుడ్తు కోకోనట్ టల్లా లైట్ వైట్ ఫుడ్ తినడం అట్లా చేస్తా ఉంటారు కదా ఒకే అట్లేం లేదా ఒకే నేను వెళ్ళాను ఆండీ జిమ్ కి పోదాం అనీ వీళ్ళు మంత్లీ ప్యాకజు ఇయర్ పకజ్ కార్టర్లీ ప్యాకేజ్ అని చెప్పారు మనం మళ్ళీ వాళ్ళు చొపిండే ఫుడ్ తినలా మళ్ళీ డైలీ జిమ్ కి రావాలి అవని అయి నేన ఎల్లా ఒక రోజు చూస ఇది అయే ననా అయ్యో వీళ్ళు చెప్పే ఫుడ్ మనం తినగలమా ఒకవ్ వన్ డే వెళ్తాం టూ డే వెళ్తాం కాళ చేతులు నొప్పిస్తాయని ఇంక పోంగానే ఇంత డబ్బులు కట్టి వేస్ట్ అని పించి ఇంక సరేనండి చెప్తాము అనేసి ఇంగ వచ్చేసనండి నేను
సరే అండి టైం ఏమి ఉన్దాము
ఆ సరేనండి బాయ్ అండి
బాయ్
ఉమ్